హలోలో
హలో
ఏం చేస్తున్నారు
చె హలో
హలో ఏం చేస్తుంటారు ఏమీ చేస్తుంటారు మీరు నా
ఆ
ఆఫీసు కి వెళ్ళొచ్చినారా
అవునండి మీరు
నేను బిజినెస్ అండి
బాగునర
బాగునము
పిల్లలు పిల్లలు ఏం చవుతున్నారు
అ ట్యూషన్ కి వేలును హలో
చూసామ్ కల్కారా తెలిసింది ఏమిటంటే
పెళ్లి జేయచ్చానానండి
పని చేస్తాన్నా
ఆ
బానే జరుగుతాందా అండి
బానే జరుగుతంది
షాపు
షాపు కూడా బానే జరుగుతంది
ఉ
బానే జరుగుతంది
బానే జరుగుతందా అండి
ఉమ్ ఏం చేస్తన్నారు
శాండ్విచ్ తిన్నాం బామ్మర్ది
అవునా
ఆ
ఉమ్
ఏవంటి వాతావరణం ఎట్టుంది
చాలా హాట్ ఉంది ఎండలు ఎక్కువ అయిపోయినయ్
ఉహు
హుమ్
వాడు
ఏం లేగానీ
సరే ఉంటా అండి
ఆ ఓకే స